ఆహ్ వినిపిస్తుంది.
ఉహు.
ఏం చేస్తున్నారు.
ఏం లేదు సిస్టర్ నార్మల్గా రీల్స్ చూస్తున్న మీరు.
ఏం లేదు ఇప్పుడే వంట అయిపోయింది అయితే కూర్చున్నా.
ఆహా.
ఇంకా చెప్పండి మీకు ఏం కర్రీ అంటే ఇష్టం.
నాకు చట్నీ అంటే ఇష్టం సిస్టర్.
ఏం చట్నీ గోంగూర చట్నీయా.
అహ్ అవును.
ఓకే.
అవును మీ మౌన్ మీ సైడ్ ఫేమస్ అంటే ఇంగా అంతేనా సిస్టర్ పంటలు.
ఆహ్ అంతే అదే ఇగా ఎక్కువ పత్తి. వడ్లు ఇగా అవ్వి సీడ్ అంటే మగ ఆడ. ఏమంటారు గాద అవి ఇగా ఎక్కువ అవ్వే మాగ ఆడ.
ఊహు.
ఇక వేసేవాళ్ళు మాక్కంటి గూడా వేస్తారు అంటే మా ఊరు పక్కన ఊరు వాళ్ళు.
ఆహ్.
ఉమ్ వాళ్ళు అమ్మ వాళ్ళు అమ్మారు వాళ్ళే. ఓకే. వాళ్ళే అమ్ముతారు డైరెక్ట్ గా ఒకరికి అమ్మరు.
అంటే కాలు చమ్ముర్.
ఆహ్ వాళ్ వాళ్ళే కాల్చి అమ్ముతారు.
ఆహా.
ఉమ్.
మీ సైడ్ వాట్ర్ ఫెస్కిటీస్ మంచిగుంటాయా .
ఆ బానే ఉంటయ్ బోర్సుంటయ్ ప్రతీ పొలంకి బోర్సుంటయ్.
ఔనా.
ఉమ్.
మా సైడు తక్కువ
ఆహ్ వాటర్ ఎక్కువ ఉంటేనే ఇగ పంటలు ఉంటాయి కదా. అందుకన్నే ప్రతి ఒక్. క్కలు బోర్లే బోర్ ఎసుకుంటారు మంచిగా పంటలు చేసుకుంటారు.
మా సైడ్ ఏష్నా వాడవ్ సిస్టర్.
ఎందుకు అలా.
అంటింగ వాటర్ సోర్సెక్కువుండదు గాబట్టి ఇగ బోర్లు బడల్లంటే కష్టం ఇంగ బై లక్కు. ఎవరికో ఒక్కర్కి వడ్తయ్
ఆహా కట్లా అనేస్ సీ ఎక్కువ ఇగ మక్కెన్లు అవీ ఇవీ ఏదైతె వాట్ మ్ వాటర్ తక్కువ యూజైత అది వేస్తర.
ఆ ఇమ్ వాటర్ తక్కువ యూజయ్యేటి ఏత్తమింగ.
అట్లనా.
ఊమ్. అంటిప్పుడు మీ సైడ్ పత్తీ ఆంటిప్పుడ్ సెకంటైమ్ బెట్టిందా వర్షాకాలంలొ వెట్టిందేన.
లేదప్పుడు వర్షాకాలంలొ పెట్టిందె.
అప్పడ్నుంచిప్పడవరకుంచ్
ఆ ఇగాల్ తీసేటొళ్ళూ దోస్సైతెలేరు ఆల్రెడీ దీబావలి తర్వాత తీసిండొకసారి. మళ్ళీ ఇంకోసారి తీసిల్లు. అనీ అంటే రెండు మూడు జాగాలో ఉంది గదా. సో ఒక జాగా రెండు జాగాలా ఏంది.
ఆహా అంటె ఊమ్.
ఇంక రెండు జాగాల తీసేదుంది అనేసి అన్నారు ఇగ మన్షులెవ్వర్ దొర్కక అట్లనే ఉండిపోతాన్నాయ్.
ఔనా. అంటె కొన్ని సైడు టూటైమ్సేత్తరు సిస్టరట్ల.
అది గూడా టూటైమ్స్ ఏయొచ్చా.
ఆ పత్తి అంటే ష్టఫ ఫస్టేవ్ కొంచం ముందు వెడితే అదైపెయ్న్ దర్వాత మళ్ళా జాన్ లొ గుడా వేరత్త పెడ్తారనుకుంట మళ్ళీ సమ్మర్ వరకొత్తది గద.
అ ఏమొ నాకూ మ పంటల గురి చి అంతగా తెల్వది.
ఔన్ నాగ్గూడా దెల్వద్ గాని నేనొక్సారి జూష్న జూత్తే ఇప్పుడు వెట్టిల్లేందని జూత్తే
మరి జాన్వరిలా వర్షాలు ఉండయ్ గదా అవెట్ల పెరుగుతయ్.
కువున్నాయట్ సైడు అంటె నేన్ వేరే ఊర్కేల్తాంటె జూష్ న వాటర్ సోర్సెక్కువున్నటున్నయ్ ఆ
ఊమ్ అట్ల గూడా ఔన్ పెట్టుకుంటరు.
ఊమ్ అట్ల ఇంక మరి పత్తి గిట్ల మీరే అమ్ మీ సైడే అమ్ముకుంటారా ఇంగ మీరు
లేదు అదెటొ పంపిస్తారు ఏదో ఊరికి.
ఔనా.
ఊమ్.
ఇంకా సిస్టర్ చెప్పాలి ఇంక మీ ఊర్ విశేషాలు.
మా ఊరి గురించి అంత తెల్వది నేను ఇగ ఇల్లే తిండే ప్రపంచం బయ్టికెల్ల అవంట హ్మ్ ఇగ మమ్మీ వాళ్ళని సైడు వెళ్తేనే ఎటన్నా పోతమట్ల ఇక్కడ ఏముండయంతా.
అవునా అంటే మీ మమ్మీ వాళ్ళ విలేజ్ సైడా
ఆ కొంచెం విలేజ్ సైడే అది గుడా
ఆహా వాల్ ఫార్మింగేనా
లేదు వాళ్లు పార్మింగ్ కాదు
ఆ
మా మాదివేరే
అంటే వేరంటే
మ ఫార్మింగ్ గాదు మాది వీళ్లది ఫార్మింగ్ వాళ్ళది వేరే ఉంటదిగా
ఆహా వేరే వర్క్స్ చేసుకుంటారా మీక్ సిస్టర్స్ బ్రదర్స్ ఎవ్వర్లేరా
ఉన్నారున్నారు చాలా మంది ఉన్నారు
అంటే మీ ఓన్ కజిన్ గాదు
ఆ ఆ అదే ఒనే
అవునా
ఆ ఉన్నరు
వాళ్ళు స్టడీ నా
ఆ వా ఒకామా స్టడీ ఇద్దరూ జాబ్స్ చేస్తరు ఇగ
ఆహా అంటే సిటీకెళ్ళి చేస్తారా జాబ్
లేదు వాళ్ళు ఉండడం సిటీలోనే ఉంటరు
అవునా సాఫ్ట్వేర్స్ సైడ్ చేస్తారా మిగిలిన వాళ్ళు
లేదు ప్రైవేట్ ఎంప్లాయిసే సాఫ్ట్వేర్ లో కాదు లే టీచింగ్ ఫీల్డ్ లో ఒకారు ఉన్నారు ఇంకొక కొకరు ఎదో వర్క్ అది ఇక్కడ కాదు వాళ్ళది వేరే సైడ్
ఆ
ఇలా ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్ళు వంట చేసి పంపిస్తరు హోమ్ డెలివరీ చేస్తరు ఆ షెఫ్ అయినట్ల
ఉ
వాళ్ళు ఇక్కడ ఉండరు అంటే మన స్టేట్ లో ఉండరు వేరే స్టేట్ లో ఉంటారు
అవునా
ఉ
అని మీరు వెళ్తే ఇంకా వేరే స్టేట్కి వెళ్ళాల
ఆ అంతే
అప్పుడప్పుడు స్టేట్ సిటీ దాటి కూడా స్టేట్స్ వేరేవి కూడా చూడాలేండి
ఆ వెళ్తాం కదా మేము హాలిడేస్లో అట్లా
ఉమ్ ఎంతో వన్ వన్ మంత్ ఉంటారా
హ ఉంటాం సమ్మర్ అయిపోయేదాకా ఉంటాం అక్కడే
ఆహా
చల్లగ ఉంటది కొంచెం అక్కడ
ఆ
ఉమ్ వుండి అన్ని తిరిగి తిరిగి తిరిగి ఆగస్థ సమ్మీర్ సుమీ ఎంజాయ్ చేసి
ఉమ్ మరి మీ వాళ్ళు వస్తార సిస్టర్ మీ దగ్గరికి ఎప్పుడైనా
హా సార్ వాళ్ళు విడిచేడ్ఏదన ఈవెంట్స్ మ్యారేజెస్ ఉన్నప్పుడు వస్తారు కదా అప్పుడు మా సైడ్ వస్తారు ఎక్కువ శాతం రారు ఇంక దగ్గర చుట్టాలు ఇగా పోక తప్ప అది అన్నంటు వస్తారు కదా అప్పుడు అస్తరు ఇగ
ఆహా
ఉమ్ ఇంకా మీకు ఉన్నారా సిస్టర్
ఆ ఉన్నార్ ఉన్నారు
ఉమ్
ఒక్కరు మ్యారేడ్ మిగతా వాళ్ళ ఇగా చదువుకోవడం అంతే
అవునా
మ్
తీన్ తిన్నారా మరి
లేద్ సిస్టర్ ఇంకా
ఏ ఎయిట్ థర్టీ అవుతునే ఉంది
అవును ఎయిట్ థర్టీ అయితుంది
ఉమ్ అసల్ టైంము అర్ధం కావట్లేదు ఇంట్లో ఇట్లనే అయిపోతంది మ్మ్ ఫాస్టింగ్స్ ఉంటే ఇంట్లో పని ఎక్కువ ఉంటది కదా అసలు అర్థం అవ్వట్లేదు టైం ఎప్పుడ అయిపోతుందో ఎప్పుడు ఉంటా అయితందో
అవును పని చేసి ఎంతలోనే
ఆ పని లేకుండా ఖాళీగా ఉంటాం కదా అదే టైం పోతలేదు టైం పో తలేదు అని అనిపిస్తేది ఏదన్నా పని మీద ఉంటాం కదా అప్పుడు అసలు టైమే అర్ధం కాదు
అంత వాళ్లు ఫస్ట్ ఫస్ గా అయ్యిపోదిప్పుడు
ఆ ఫాస్టుగా ఐత ఇంతలోనే ఇంత అయిందా అని అనిపిస్తది ఉమ్
నవీ
ఇంకా
మ్ చెప్పాలి సిస్టర్ మీరే
మీ ఊరి గురించి చెప్పండి కొంచెం ఏమైనా
మా ఊరు ఏం ఉంటాది సిస్టర్
మీరు వెళ్తారా ఎటైనా బయటకి
లేద్ సిస్టర్ ఎట్టు వెళ్ళాం ఇంటి దగ్గరే సమ్మెర్ అయిన కూడా ఇ ఇంటి దగ్గరే
చుట్టాలింటి వెళ్ళర్ ఇగ
ఉమ్ వెళ్ళం ఇంకా ఎక్కువ ఎ ఉండ బుద్ది కాదు ఎవ్వరింటికి పోయినా వన్డే పోయొచ్చ అంతే
అంతే ఇగ
ఉమ్
ఉమ్ సరే మరి
ఆ ఓకే సిస్టర్